హాలో ఆంటీ హలో మేడం నమస్తే అండి
నమస్తే బావున్నారా అండి
చాలా బావున్నా అని ఇప్పుడు చాలా బాగా వస్తుంది అండి మీ వాయిస్
ఇగ గట్టిగా మాట్లాడతానమం అండి
ఇచ్చారా అండి ఇప్పుడే ఎనర్జీది
ఆ హాల్ లోనే తింటం అండి
మొత్తం ఆ పులి గాండ్రించినట్టు వస్తు ఉంది వాయిస్
అవున అండి ఏంటిది మీరు ఏదో చిట్కా చెప్తా అన్నారు ఆ మధ్య
నేను మొన్న నాలుగు ఐదు రెమిడీసు విన్నా అందులో మీకు నచ్చింది చెయ్యండి ఒకటి ఏమో మీరు ఇప్పుడు మీ ఏజ్ ఫిఫ్టీ కాబట్టి రింగ్ కాపుల్స్ వస్తాయి కదా
అవును
ఎంకల్స్ వస్తాయి గదా
ఫిఫ్టీ ఫైవ్ కాదు ఫిఫ్టీ దాని లోపే
అవును అండి మీకు రింకల్స్ అవి వస్తాయి కదా దానికి కూడా మంచిగా పని చేస్త అది ఫస్ట్ రెమిడీ ఏంటి తెలుసా
హు
హుమ్మ్ అనండి కదా మేడం మీరు వింటున్నారా ఇంట లేరా నాకు ఎట్లా తెలు త్తఅది హు కూడా కొంచెం గట్టిగా అనండి ఉంది కదా ఇనిపిస్తలేదు ఆ కొబ్బరి కొబ్బరి నూనె ఉంటది గదా శుద్ధమైన కొబ్బరి నూనె తీసుకోవాలి శుద్ధమైన కొబ్బరి నూనె వర్జిన్ కోకోనట్ అట్ ఆయిల్ అన్ని దొరుకుతదా అండి
ఎక్కడా
షాపులళ్ళో
ఆ
కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని షాపుల్లలో దొరుకుతది లేదా మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ దానిపైన ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోవచ్ చ్చు మీకూ చేప్ టీ హా హండ్రెడ్ ఎంఎల్ కి వన్ ఫిఫ్టీ ఏమో అట్లా ఉంటది
అయితే గక్కడ మాకు మా ఊళ్లో దగ్గర ఒక విలేజ్ ఉంటదండి అక్కడ కూడా కొబ్బరి తీస్క తే నూనె పట్టిస్తారు అండి మ
పర్వాలేదు కాకపోతే దాంట్లో వాసన ఉంటది అది మనం పెట్టుకోగలుగుతామో లేదో తెలి దు అది పెట్టుకుంటే ఇంకా మంచిదే నేను ఇది మార్కెట్ లో దొరికేది చెప్తున్నా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది అది శుద్ధమై అయినా కోకోనట్ ఆయిల్లో మీరు ఆ మన లెమ లెమన్ జ్యూస్ కలుపుకొని పెట్టుకోవాలి అండి
ఏడ పెట్టుకోవాలి అండి
మీకు ఏడ అయితే రింకల్స్ అలా అనిపిస్ స్తాయో ఇక్కడ మెడ భాగం మే మెడ భాగంలో ఫేస్ దగ్గర ఈ మన ఐస్ కింద అవన్నీ పెట్టుకొని ఒక హాఫ్ ఆన్ అవర్ ఉండి దాన్ని నీటి తో కడిగేయాలే కడిగేసిన తర్వాత సన్ లైట్ లో ఎక్కువ పోకుండా ఉండాలి ఎందుకంటే ఆనియన్ లో సి విటమిన్ మన ఆనియన్ అంటున్న లెమన్ లో సి విటమిన్ ఎక్కువ ఉంటది దాని వల్ల కొంచెం డ్రై అయ్యి కొంచెం ఆ లైట్ రెడ్ అయితది ఎంటి స్కిన్ ఇంకా అది చిన్న ఎక్స్ప్లోజర్ అది సన్ ఎక్స్ప్లోజర్ కాబట్టి మీరు సన్ స్క్రీన్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే ఇట్లా మీరు పదిహేను రోజులో అ వన్ న్వీక్ కట్ల చేస్తే కొంచెం కొంచెం మీ ముడతలనేటియి తగ్గుముఖం పడుతాయండి హలో
ఆ వింటానండి ఆ వింటానండి
ఇది ఒక రేమీడి అయింది మళ్ళీ మళ్ళీ సేమ్ కొబ్బరి నూనె ప్లస్ హల్ది హల్దీ అంటే తెలుసు కదా పసుపు
బ
హలో ఆ హల్ కొబ్బరి నూనే లో ఆ రెండు చెంచాల కొబ్బరి నూనెలో ఒక చెంచా పసుపు కలిపె సి దాన్ని బాగా పేస్ట్ లాగా చేసేసి ముఖానికి పెట్టుకోవాలండి మొఖానికి పెట్టుకుంటే ఇది కూడా వన్ అవర్ అట్లా ఉంచేసి కడిగేయాలే ఇది ఏమో కొంచెం ఆయిలీ ఫేస్ ఉంటంది కదా వాళ్ళు వాడితే వాళ్ళకి మంచి ఫలీ ాలు దొరుకుతాయి దీని వల్ల డార్క్ స్పాట్ పిగ్మెంటేషన్ ఇలాంటి కొంచెం అ తగ్గుముఖం బడతాయండి ఇంకోటి ఏమో సేమ్ ఆయిల్ అన్నిటికి కామన్ అండి కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఎందుకు వాడుతామంటే మనము అది. డీప్లీ మాయిశ్చరైజ్ చేస్తదండి వేరే వేరే అయితే మనకు చర్మం లోపలికి ఎల్లవ్ ఈ కోకోనట్ ఆయిల్ ఏందంటే చర్మం లోపలి పొల పొరల వరకు వెళ్ళీ అక్కడ మాస్చరైజ్ జేస్తదండి అయితే ఇప్పుడు ఈ ఆ మీరు ఇంతకు ముందు ఆలివీరా అన్నారు గదా ఇప్పుడు ఈ ఆలోవీరా ఫ్రెష్ ఆలవీర్ జ ప్లస్ ఈ కోకోనట్ ఆయిల్ రెండిటి మిశ్రమం జేసి రోజ్ జు నైట్ పడుకునే ముందు పెట్టేసుకొని వన్ అవర్ ఉంచి కడిగేయాలి లేదా ఓవర్ నైట్ ఉంచినా మంచిదే అండి దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దీనివల్ల గూడా మీ స్కిన్ టైట్నింగ్ అయితది మీరు ఒంటి మీ మొత్తం పెట్టుకున్న మంచిదే అండి మీరు వింటున్న మీరు వింటున్నారో లేదో అర్ధం లేదు మీరు ఊ అంట లేరు ఆ అంట లేరు సప్పుడు లేక ఉంటున్నారు
వింటాన గాని అయితే ఇప్పుడు ఇట్లా అ అక్కడక్కడా ఇట్లా ఫేస్ ఫైనా ఏర్స్ ఒస్తాయ్ జూడండి గడ్డన్ కాడా ఇట్లా పెదాల పైనా అవ్వి ఎలా అవుతాయండి
అదీ హెయిర్ రిమూవల్ ది వాడాలండి
ఆ
హేర్ రిమూవల్ క్రీమ్స్ దొరుకుతయి తర్వాత లేదు అది కొంచెం పర్మనెంట్ గా పోవాలంటే లేజర్ థెరపీ మంచిగుందండి దానికి లేజర్ థెరపి తోటీ ఆ వెంట్రుకల్ని దీసేత్తరు మీస్ చాలా దగ్గర ఉన్నాయి అవి అవి వాడితే ఇగ మళ్ళా ఎప్పుడు రావు గూడా కొంచెం ఖర్చు అయితది గానీ కానీ మంచిగా స్మార్ట్ గనవడతరు
అదే జెయ్యాలె నాకూ తెలిసిన మా ఫ్రెండుక్ ఉన్నయ్ అయితే ఆమో కడుగుతారు ఇగ దాన్ని ఏం జేస్తముగా దాని గురించి
ఆ అది మనకు మళ్ళా బాగా వస్తాంది మళ్ళా నిద్ర వస్తుందా అండి మీకు
అ
ఇంకోటి ఇన్ ఇంకోటి రిముడీ ఉంది అండి ఇంకోటి చాలా బాగా బ్రహ్మాండమైన రిముడీ అదీ ఆయిల్ ప్లస్ ఇ ఈ విటమిన్ క్యాప్సల్ దీసుకోవాలే
ఆ
ఈ విటమిన్ క్యాప్సల్లు మనకు ఒక షీట్ దొరుకుతది ఇరవై క్యాప్సల్స్ ది దానీ ధర వచ్చేసి ఎనభై రూపాయలు ఏమో ఉంటదండి మనం ఒక టీ స్పూను కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో ఒక క్యాప్సల్ కి లోని కట్ చేసి వేసి దాంట్లో లిక్విడ్ ఎళ్తది కదా ఆ లిక్విడ్ కలుపుకొని నైట్ లో పెట్టుకోవాలండి నైట్ లో పెట్టుకొని మళ్ళీ గంట గంటన్నర అట్లా ఉంచేసి కడుక్కో కడుక్కోవాలి లేద లేదా నెక్స్ట్ మార్నింగ్ కడిగినా మంచిదే ఇవన్నీ నైట్ లో ఎందుకు చెప్తున్నా అంటే ఆయిల్ మనం ఆయిల్ పెడతాం కాబట్టి డేలా పెడితే మొత్తం డస్ట్ మొత్తం లోపలికి పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి నైట్ లో అయితే మనం పడుకుంటము మనకు కొంచెం డస్ట్ నుండి దూరం ఉంటాం కాబట్టి ఇవన్నీ ఆయిల్ తో చేసి నయి డే నైట్ లో పెట్టుకోమని చెప్తం
అవునా అయితే అట్లనే చేస్తామండి
మళ్ల ఇంకోటి ఈ నేను చెప్పిన దాంట్లో మీ కు ఏది అందుబాటులో ఉండి ఏది మంచిగా ఉందో మీకు దగ్గరలో ఉందో అది యూజ్ చేయండి యూజ్ చేసి నాకు చెప్పండి ఇంకో రెమెడీ ఉంది హనీ ప్లస్ కోకోనట్ ఆయిల్ ఇది ఎవరైనా ఏ ఏ స్కిన్ వాళ్ళైనా పెట్టుకో వచ్చు అండి ఇది ఇలా ఆయిలీ స్కిన్ గానీ డ్రైస్ స్కిన్ స్కిన్ గానీ ఎవరైనా పెట్టుకోవచ్చు
అవునా
ఓకేనా అండి ఆ మీరు చెప్పండి ఇప్పుడు అం తర్వాత హెయిర్ గురించి చెప్పాను కదా అండి
ఆ
హెయిర్ గురించి మీ బాబు కోసం అయితే ఏందంటే కోకోనట్ ఆయిల్ ఇదే వర్జిన్ ది శుద్ధమైన కోకోనట్ ఆయిల్ తీసుకోండి దాంట్లో కప్పు కప్పున్నర కోకోనట్ ఆయిల్ తీసుకోండి దాంట్లో కరివేపాకు ఉంటది కదా కరివేపాకు పౌడరు ఆమ్లా పౌడరు ప్లస్ మెంతులు ఏసేసి దాన్ని వేడి చేయండి వేడి చేసిన తర్వాత దాన్ని మొ మొత్తం ఈ ఆయిల్ లో వచ్చేస్తాయి కదా ఆయిల్లో హలో
ఆ వింటాను ఆయిల్లో ఏమ్ వత్తాయి అండి
ఇవన్నీ మనం వేడి చేస్తే ఇప్పుడు ఈ కరివేపాకు ఆమ్ల పౌడర్ దాని మొత్తం ఇందులో దిగుతాయి కదా అండి
అవును
ఆ దాని తర్వాత వడ పోసుకొని ఒక గాజు గ్లాసు లో
ఆ
శీషా ఉంటది కదా అందులో స్టోర్ చేసుకొని వారానికి రెండు నుంచి మూడు సార్లు నూనెకి మంచి చిగుర్లకు అంటేటట్టు రోజు పెట్టాలండి పెడితే ఆ వైట్ హెయిర్ అవ్వడం ఆగిపోతది తర్వాత వైట్ ఎయిర్ అయినది కూడా కొన్ని రోజుల తర్వాత నల్లబడుతది అండి ఇది ఒకసారి మీ బాబుకు చేసి చూడండి అది చేసి చూసిన తర్వాత ఎట్లా అయితదో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత నాకు కా కామెంట్లో పెట్టండి అండి.
సరే సరే అండి
ఓ ఛానల్స్ అట్లా ఏం లేవ్వు. నాకు వాట్సాప్ లోనే కామెంట్ పెట్టండి అండి. నాకు యూట్యూబ్ ఛానళ్ళు అట్లా ఏం లేవ్వు. చేస్తా అండి ఇగ చేస్తా నాకు క్లైంట్స్ ఇలా పెరుగుతూ ఉంటే చేస్తానండి. మీలాంటి ఓళ్ళు నాకు సపోర్ట్ చేస్తే చేస్తా అండి
ఇది లింక్ పెట్టండి మేము అందులో కామెంట్ పెడతాం.
సరే అండి మీరు ఓకే అండి మీరు ఏం మా ట్లాడలేదు ఊ ఊ కూడా అనలేదు మరీ ఏందో ఏమో?
ఏ
ఈ కాల్లో మీరు ఏం మాట్లాడలేదు అంటున్నా
మీరు చెప్పేటి నేను విన్నా కదండి అవి నేను నెక్స్ట్ టైం మళ్ళీ అన్ని ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందో మళ్ళీ మీకు చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను వినాలి కదాండి. బాయ్ అండి ఓకే అండి థ్యాంక్యూ